హలో అ చెప్పు బాబు
ఆ పిన్ని
నానాట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తు తం
ఆ నాన్నా బానే ఉన్నాడు పిన్ని ఇంటి కడ ఫోన్ అయితే చేయలేదు వచ్చినాకడి నుంచి వచ్చిన రోజేమో చేసిన
నిన్న ఏదో పంచాయతీ జరిగింది వాళ్ళది
ఎవార్ ఎవరిది
నాన్న ది చిన్న బాబాయిది పెద్ద ద్ద బాబాయ్ ది మీ చిన్న బాబాయ్ వచ్చి బాగానే గొడవ పెట్టుకుంటున్నాడు
ఆహా
ఏదో మి తాత భూమి అమ్మాలని మీ బాబాయే ఫోర్స్ చేస్థండు మీ మీ నాయన ఇచ్చిన భూమి నువ్వు అమ్ము కో నువ్వు తిను నువ్వు అన్ని ఉన్న అన్ని రోజులు ను భూమి ఎంత వరకు ఉన్నదో అంతవరకు ను అమ్ అమి తిని రాదు మంచిగా బతుకురాదు నువ్వు నీకు అని ఎందుకు బాధనని చెప్పి ఫోర్స్ చేసి మీ తాతను న ఆ పదిహేను గుంటలు ఉన్నది కదా ఇక్కడ అందులోకి వెళ్ళి ఒక ఓక అయిదుగుంట లు అమ్ము అని చెప్పి ఫోర్స్ చేస్తాండు మీ బాబాయ్
ఆ
అయితే ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ముగ్గురు ఉన్నరు కదా ముగ్గురు కొడుకులకు చెప్తే సరే వాళ్ళు ఈ పైసలు ఇవ్వడము ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చూపియడము సరే ఆ నేనొక్కనే సాధను ముగ్గురు దగ్గర వెళ్ళి తినాలి అని చెప్తే ముగ్గురు చూ నుడు ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు పెద్ద మనుషులు అది కాక మీ బాబాయ ఏ అమ్మాలే మా నాన్న అమ్ముతడు నేను కొంట
ఆ
అని చెప్పి నిన్న బాగానే గొడవ చేసుకున్నాను ఆ నీకు కొడుకు నీ చిన్న కొడుకు నీ పెద్ద కొడుకు నువ్వు మీరందరు వచ్చి నన్ను కొట్టి నన్ను చంపండి ఎప్పుడైనా కొడదామని అంటున్నారు కదా మీరు హలో నా ఇంటి మీద కోస్తే మీరు కొట్టండి అంటాండు ఆ
ఉ పంచాయతీ చేేసి రా అది
ఆహ్ నిన్న అయింది. అయితే ఇక్కడ లోను మాపి వచ్చిందట రెండు లక్షలు అయితే మీ బాబాయ్యకే ఇచ్చిండంటా మీ తాత.
అందుకు గొడవ చేసిండ్రు వీళ్ళు.
ఆహ్ రైతు బంధు ఇట్లా ఏదైనా ఉంటే అంతా మీ బాబాయి తింటాండు. ఈయనేమో తినట్లేడు. హలో గాని ఈయన దగ్గరట ఏం ఒట్టి చేత్ తులకు పని చేయకుండా ఉండి ఏం లాభం. పని చేసుకుంటే డబ్బులు వస్త్ వస్తాయి అని చెప్పి. పని చేస్తేనే వీడిక్ డబ్బులట దాని మీద ఈయన బతుకుతాడట. అదే వచ్చిన రె రెండు లక్షలు. ఇల మాపితోటి ఆయన దగ్గర తీసుకొని మంచిగా తినచ్ కదా
ఎందుకు పని చేయాలే ఎందుకు ఇట్లా కష్టపడాలే.
నో మీ నాన్న నీకు కన్నాడు. భూమి ఇచిండు నీకు భూమి ఉన్నది నీకు చేత కాకపోతే కవులుకి ఇచ్చి పైసలు తీసుకని నువ్వు కూర్చకొని తినాలే అట్లాంటే ఏమంటున్నారు ఎరవరైనా. ఎవరైనా చేత్ ఇందులో ఉన్నప్పుడు ఎవరైనా కూర్చొని తింటారా అంటాండు. ఈ రిటర్న్ మీ తాతే అంటాండు అట్లా. నాకు ఇప్పుడు నుండే వీళ్ళింటి టివికు చేరుకుంటే చూస్తారా నన్ను. వీళ్ళు పనులు పోతారు మామ్ మామ్ మాకు ఎవరు పెడతారు. మేమున్నన్ని రోజులు మా చేతులు బా చేసే పనుల్చేస్నంత వరకు మేమ్ చేస్కొని బతుకుతం అని అంటండు మీ తాత ఉమ్
గా ఎమో అంటా
మాముల్గా అసలు ఎ ట్లా యాక్ట్ చేత్తాండంటే మీ బాబాయ్ నేన్ నా హుహు
ఏ వాలిస్టం
అసల్ ఘోరంగ మాట్లాడుతాండు
హమ్
మీ నాన్నని మొత్తం కింద మింద కోపం ఒ చ్చేటట్టు చేస్తండ్రు పెద్ద మనుషులు సదా
ఆ ఆయనకు జాబున్నది జాబ్ ఒచ్చిన ఎ ఎట్లుండాల తిన్న
అసల్ మి మీ పేరే ఎత్తుకుంటాడు ఊకే ఊకే మూడు, నాలుగు సార్ల మీ రే ఎత్తుకుంటాండు
ఉమ్
మీర్ కొడదామన్నారట సంపూ దాం న్నారట
ఆ మరి ఆయ న్న గుడా ఒచ్చి కోడ్దామని ఒచ్చిండ్ గదా మ్
ఇయ ఏం డిసైడ్ జేశిండ్రో
ఉమ్
ఎట్టాగో అట్ట జేసి ఏదో ఒకటి జేసి ఏ ఇగ ఇట్ల భూమి అమ్ముతాని జేప్ జేప్పి ఏదోడి గా ఇట్లా తీస్ సుకుంటున్నా అని జెప్పి ఈనె మీద పట్ట చేపిచుకుంధాం అనుకున్నాడు ఆయన ముందు ముందు ప్లానింగ్
ఆ
కొందామనె పేరు తోటి ఇలా చూ తీస్కోవచ్చు ముందె భూమిని
ఆ
అనె ప్లానింగ్ ఏస్ కున్నడు
ఆహా
ఆ ప్లానింగ్ అంతా చెప్పేది ఎవరంటే శ్రీను మంగు
ఓఓ
మ్ ఇద్దరు ఉన్నారు వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఆయన మాట విం ఇండ
మ్
మ్ మీరు ఇక ఇందులో ఏం ఇన్వాల్వ్ కా చెండి గానీ ఇన్వాల్వ్ అయ్యే టైంకి అయితే మాత్రం ఆయన అసలు ఎ ఎట్లుండాలంటే ఆయన సంగతి అట్లా ఉండాలి
అనుంటుండు అ సా
మ్ నిన్న అసలు బాగానే తెల్లడం మల్లడం అయిపోయిండ్ర మీ డాడీను మీ అమ్మ
మ్
మ్ మీ బాబాయ్ మీ నడుపి బాబాయ్ తోటి సంబంధమే లేదట ఆయనే మాట మాట్లాడుకుంటాడు అద అంతా ఇక ముగ్గురిని కనలే ఈయననే కన్నాడు
ఓహో్
ఆయన మాట్లాడే మాట్లాడే మాటలు వింటే నిన్న అసలు ఎట్లా పెద్దమనషులు విచత్రం అయి దండు
ఆ
ఈ పాటికిన్న గొడవ అగుతూనే ఉన్నది ఇంక యిదింటి వరకు
ఆ
మధ్యాహ్నం ఒకటింటికి స్టార్ట్ చేసి చేసిండ్రు జి పన్నెండున్నర ఒకటింటికి ఇగ సాయంత్రం ద్రందాగాయిద ఆట
ఆ
మ్ తర్వాత మీ ఎక్క వాళ్ళు ఇంటికి పోయిండ్రు
మాక్కవాలింటి పోయింరా
అవును నిన్న మేర మామన దేవత ఉంటాయి కదా బసవన్న దేవుని తర్వాత నెక్స్ట్ ది అది యాటబోదుని కోసి చిండట మీ బావళ్ళు
ఆ
ఉ అయితే వెళ్ళిండు.
ఉహు ఒకే
ఇంకేం మరి
నువ్వు వేరేలా అతను
ఇగ మా తాత చనిపోయిండు కదా మా వోళ్ళు చేయలేదు.
ఉహు
ఉ
నెక్స్ట్ ఇయరే ఇగ ఈ ఇయర్ లేదు.
మీ చెల్లె వాళ్ళ బిడ్డనో, కొడుకో ఇప్పుడు బర్త్డే అయింది కదా. బిడ్డనో కొడుకో మీ మీ చెల్లకు బిడ్డనో కొడుకో ఉండది కదా, బర్త్డే అయింది కదా.
ఆ బర్త్డే వెకేషన్ మంచిగా జరిగింది. కొడుకు
కొడుకే గదా కూతురు లేదు నాకు
ఎర్రే నీకెవ్వరు చెప్పలేదా.
అహా
అస్సలు మీ వోళ్ళని పిలిస్తే మీరు ఎవ్వరు రాలే గదా ఆ రోజు.
ఆ రోజు ఫోన్ చేసిరు, ఆ పిన్ని ఫోన్ చేసింది. నేను మా అమ్మకి ఇచ్చినా అవును రమ్నన్నది ఇగ మావోళ్ళకి ఏమైందో
మీది ఆ రోజు మీది ఆ రోజు వడ్ల కాంట అయ్యిందట.
ఆ ఆ అందుకని రాలేదేమో
ఆ
ఇంగో విషయం చెప్పింది. ఆడ
రెండు ఆటపోతుని కోసిండ్రు కదా మస్ ఎంజాయ్ చేసినాం బానే తిన్నాం.
ఉ అందరూ వచ్చిరా
ఆ
ఆహా
చాలా మంది వచ్చిండ్రు చుట్టాలు
ఆడ గాంధీపురం చూసిండ్రా
ఆ గాంధీపురం లోనే
ఆహా
ఎవ్వరు రాలే మీరు
బాబాయ్ ఏం చేస్తాడు పిన్ని
ప్రైవేట్గా చేస్తుండు కదా జాబు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తు
ఇక్కడ హైదరాబాద్ లే నా ఆహా ఎన్ని రూమ్ల ఉంటాయి ఎవరేవరు
అంటే ఇప్పుడు ఆమె నర్సింగ్ చేసింది
ఆ
బాబు పుట్టిండు కదా దాని తర్వాత ఒక ఆ సిక్స్ మంత్స్ వరకు ఫైవ్ మంత్స్ వరకు వెళ్ళలే తర్వాత మళ్ళ చేసింది మధ్యలో వల్ల మావయకి ఏదో ప్రాబ్లం వస్తే ఒక నెల నుండి మళ్ళా వెళ్ళట్లేదు జాబ్ కి
ఆహ
ఉ వెళ్తే బాగుంటు టది నెలకి తర్టీ తౌసండ్ తెలుసా పిన్నికి
ఆ
ఆ
పిన్నికే బాగుందిగా
అంటే మెడిసిన్ పరంగా చూస్ కుంటది అడ్మిషన్ అడ్మిన్ పరంగా చూసుకుంటది డిశ్చార్జ్ కొరకు ఇగా ఏదేనా సిజేరియన్ ఆపరేషన్ గీట్లా జరిగినప్పుడు ఏది ఉన్నా కూడా అం త్త పిన్నే చూసుకుంటది
హా
ఎంత వరకు ఎక్కువ చూసుకుంటాందని ఎక్కువ ఎక్కువ శాలరీ ఇస్తున్నారు
గ్రేట్ ఎ కదా
ఉ
ఎక్కడ ఉంటున్నారు వాలు హైదరావాద్ ల
సికింద్రాబాద్ లోనే
సికింద్రాబాద్ లన
సికింద్రాబాద్ లో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ కి ఇగ మా ఇల్లు కాను ఉం మేము మన దుర్గమ గుడి దగ్గరగా నడుచుకుంటా వెళ్తే వలిల్లే అల రూమే ఇగా
హ్
ఆ
హ్ హ్
దగ్గర్నే
వావ్ మీ ఇంటి పక్కన మీ ఇంటి పక్కన వాళ్ళు ళ్ళు వెంకటేష్ సతీష్ అందరూ ఇంటి కన్నె ఉన్నార
ఆ ఇంటిగన్నె ఉన్నారు కదా వెంకట్ టెష్ వెళ్ళిపోయిండు అనుకుంటా నిన్న సాయంత్రం
ఓహో ఆయన ఆయన ఫ్రెండ్షిప్ చేస్తుండు ఇటుప్పల్లా
ఎవరు వెం
వెంకటేష్ ఆఉ
ఎంతొస్తుంది
ఇద అంటే మంత్ కి టెన్ థౌసండో లెవన్ థౌసండో వస్తుంది
ఆయనను రమేష్ కదా
ఆ ఇద్దరు నైన్ మంత్స్ ఏం చేయాలి తర్వాత ఎగ్జామ్స్ రాయాలి ఇ హా వాళ్ళ తర్వాత ఎట్లుంటదో వాళ్ళది తెల్వదు
అయినా ఇప్పుడు అది అయిపోతే ఎట్లాగైనా వాళ్ళు ఎక్కడైనా ప్రైవేట్ గా చేస్ కొనైన సంపాదించుకోవచ్చు మంచి ఇగ సార్టిఫికేట్ ఒత్తది వాళ్ళకి కాతం ఎక్కడైనా జాయిన్ కావచ్చు ఇప్పుడు తమ్ముడు చేస్ కూడా అదే కదా
తమ్ముడు ఐ టీ ఐ చేస్తున్నాడు ఇంకా ఐ టీ ఐ కంప్లీట్ కాలే
ఆహా వీళ్ళు కూడా ఐ టీ ఐ చేసే ఇది
ఆ ఐ టి ఐ అయింతర్వాత ఒక రెండు సంవత్స రాలు గ్యాప్ ఇచ్చుడెమో మరి అంటే ఫ్రెండ్షిప్ కు వీళ్ళకి మెసేజ్ రాలే మే సే స్ ఇతను ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్
మధ్యలో వెంకటేష్ కు ఏదో జాబ్ వోచ్చింది ఇతగాడు అది వదులుకున్నాడని అనుకున్నా
ఏ ఏ జబో
ఏదే మే ఇందులోనే సెవెంటీన్ లో సిక్స్టీన్ థౌసండ్ వచ్చే చావాట అది మన కరెంట్ సంబంధించింది అట
ఆహా ఇం మందతద అ
ఇప్పుడు కాది ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితుంది అది అది తెలిసి ఆ గ్యాప్ లో
ఆ నవ ఏడ వరు దవుతునత న సగకుణ
నేను మళ్ళా ఫోన్ చేసా పవన్ లాస్ట్ ఇయ
ఆ సరేదనేే